మ్మ్ ఆ హలో
వినిపిస్తుందా అండి నా వాయిస్
పిస్తుందాండి.
హ్మ్ ఏం చేస్తున్నారు. అవున్ నేను అంతేనండి. ఖాళీగానే ఉన్నాం.
హు మ్మ్
మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా.
లేదండి. ఖాళీగ్ ఉన్నా
అవునా ఏ దాని మీదైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే బిజినెస్ ఏ పెట్టాలి. లేకపోతే జాబ్ సర్చింగ్ చేయాలి. అని ఏమైనా ఉందా. అండి మీకు
ఉ ఫ్యూచర్ అయితే జాబ్స్ అనేది అంతరించిపోతున్నాయి. కాబట్టి జాబ్ చేయడం అనేది రాంగ్ డేషన్ ఏమో అని అన్ అనుకుంటున్న కానీ జాబ్ చేయాలనైతే ఉంది.
అవునండి.
ఒక పక్క బిజినెస్ కూడా బిజినెస్ కూడా పెట్టుకుంటే ఇప్పుడే స్టార్టప్ చేస్తే మేల్ కదా అనేసి ఒక సైడ్ ఉంది.
ఆ ఏ టైప్ అఫ్ బిజినెస్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలినుకో
ఏదో యూనిక్ గ ఏదన్నా పెట్టాల అని అనుకుంటున్నా మరి అవి చ్ చాలా ఉన్నాయ్. ఐడియాస్ కూడా
అవునండి. ఉ
అన్నీ జరగాలి కదండీ. మనం పెట్టినంత మాత్రన అన్ని జరుగ్
అదే నిజమేనండి. దానికి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు కావాలి. మనం ఇం ంట్లో వాళ్ళని ప్రతిదానికి అడగలేము. దానికోసం అయినా జాబ్ చ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ కోసంమన్నా డబ్బులు
సేవ్ చేసుకోల ఉ అవునండి. అ
ఇప్పటికే వాళ్ళు చాలా పెట్టింటరు మనకి
ఉ మీదొ అండి మీరేం చేస్సుంటరు.
నేను జాబ్ సెర్చ్ లో ఉన్నానండి. ఉ ఏదన్నా మంచి ఫీల్డ్ నేను చదువుకున్న దానికి ఏదన్నా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. ఉ
ఇంకేంటండి.
చెప్పాలండి మీ ఐడియా ఏంటి ఇప్పుడు జాబ్ మార్కెట్ గురించి ప్రెజెంట్
చా మార్కెట్ అంటే ఇప్పుడు సర్చ్ చేస్సున్నా అండి నేను లైక్ అంటే ప్రిఫరెన్స్ అనేది అమ్మాయిలకి బాయిస్ ఉన్నారు. ఇన్ఫోసిస్ లో కాని ఏదనా కాన్ కంపెనీస్ అని ఆ అల
అమ్మాయిలుక్ అమ్మాయిలకి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. గాని చాలా మంది వాళ్ళు కూడా కాలీ గానే ఉన్నారండి. నచ్చిన జాబ్ రా రావ డంలేదు. ఏది ట్రై చేసినా కూడా ఫస్ట్ నుంచి ట్రై చేస్తాం. అది ఓకే లాస్ట్ కు వచ్చేసరికి వెళ్ళిపోవడము.
అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఒక రౌండ్ ఉండేది ఇంటర్వ్యూ ఒక్కటే ఉండది ఇప్పుడు ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఆ టెస్ట్, ఈ టెస్ట్, అట్లా టెస్ట్ అని చెప్పేసి అన్ని టెస్ట్లు పెట్టేస్తను.
ఊనండి ఒక్కొక్క కంపెనీకి వెల్లాలంటే దాదాపు ఫోర్ ఫైవ్ రౌండ్స్ ఉంటాయి
చేసన్నా నీ సెల్ఫ్ ఇంటర్వ్యూ తీసుకొని నువ్వు ఇన్ ఫ్లూఎంట్ గా ఇంగ్లీష్ వాలే జాబ్ ఇచ్చేసి ఉండయి ఇప్పుడు అలా కాదండి. ఇంతకు ముందు కమ్యూనికేషన్ చూస్తండి ఇప్పుడు స్కిల్స్ చూస్తున్నారు. మీకు ఏమి వచ్చు ఏం లేదు అట్లా ఇట్లా అనేసి.
ఇప్పుడు ఎక్కడండి స్కిల్స్ కూడా మ్యాటర్ లేదు ఇంకా ఇంకా స్కిల్స్ వచ్చిన రాకపోయినా ఏ ఐ టెక్నాలజీ యూజ్ చేసుకునైనా మీరు దాన్ని మేనేజ్
చార్జీ పెట్టి ఇచ్చేస్తుందండి కోడు కానీ ఏదన్నా ఇంతకు ముందు అంటే రాయ్యల్ల మన టెక్నిక్ అంటే మన మైండ్ యూస్ చేసి రాయాల
అవునండి ప్రతి దానికి లాజిక్ బిల్డ్ చేయాలి. దానికి దీనికి కనెక్ట్ చేయాలి.
అండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఇప్పుడు మనం రాయాలంటే, ఎంతసేపు టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. జస్ట్ చ చార్జీ పెట్టి ఎక్కిచ్చేస్తే ఫైవ్ మినిట్స్ లో ఇచ్చేస్ సం మీకు ఏం కావాలంటే అది
అవునవునండి
అలా అలా వచ్చేసింది టెక్నాలజీ
ఏఐ టూల్స్ బాగా యూస్ చేయడం వస్తే, ఇంకా జాబ్ కూడా వచ్చేసినట్టు అన్నట్టు.
బిజినెస్ ఐడియా చాలా ఉన్నాయి. అ ఇంకా ఉన్నాయండి చానా ఉన్నాయి. చెప్పాలంటే ఏరో స్పేస్ కానీ ఇట్లా లైక్ చానా ఉన్నాయి అ హు హా డ్రోన్స్ కానీ, డ్రోన్ బాంబింగ్ కానీ, ఇట్లా ఏరోస్ అంటే దీంట్లో ద ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ బాంబింగ్ అని లైక్ ఎజ్ ఇట్ ఎజెక్ట డ్రోన్ కానీ ఎజిక్టన్న్ డ్రోన్ అని ఎనిమిస్ సైకిలు అట్లా సోఓ ముగా నేను సొంతంగా ఒక నోట్ రాసుకున్నానునండి
అవునండి
లైక్ న్యూ ఐడియాస్ కావాలంటే న్యూ అంటే మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి కదండి ఇప్పుడు ఏదైనా చేయాలన్నా గానీ మనం ఎగ్జాంపుల్గా తయారు చేి చేయాలన్నా మనీ కావాల మనీ ఖర్చు చాలా అవుతుంది వాళ్ళకి
అవునండి అవును
హ ఒక డ్రోన్ ఉంటే లలాక్స్ లో ఖర్చు అయితుంది అ లైక్ ఆ మోడల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయ్యాలంటే మీకు చాలా టైం కావాలా
అవునండి అవును
లైక్ ఒక ఎయిర్ ఫోర్స్ ఎయిర్ జెట్ అంటే జెట్ ఒక జెట్ వెళ్తుంటది లైకే ఎన్నిమిస్ జెట్ టెన్ కలర్స్ ఉంటది కదా ఎనిమిష బాంబింగ్ చేసా అంటే ఫ్రెంట్ వెంటాడుతుంటది కదా వెనకల అట్లా వెళంటారు ఇప్పుడు ఫ్రంట్ ఉన్న వెహికల్ డ్రోన్ ఎజిక్ చేసి డ్రోన్ ద్వారా బాంబింగ్ ఎనిమి సైకిల్కిి రేపుడు ఒకటే జట్టు ఒకటి ఇంగోదాన్ని కొట్టడం కష్టము రెండు కలిసి ఒక దాన్ని కొట్ కట్టడం కష్టం
అవునండి హ
అట్లా మన డిఫెన్స్ కానీ అట్లా పర్లాక అడిస ఉన్నాయి కాగాని అవన్నీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చేయాలి చూపియాలి వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి అంటే చా కష్టం ఉన్నమాట
అవునండి దానికి కొంచెం కష్టం అవుతుది
ఆ ఐడియా ఒక రోజు నైట్ కూర్చొని ఆలోచించుకుంటున్నా ఏం చేయాలా లైఫ్ లో ఎట్లా ముందు పోవాలా అని ఆలోచించుకుంటా కూర్చున్నాను అలా వచ్చి ఇచ్చినవన్నీ ఏం చేస్తున్నాంటే ఫోన్ లో మొబై లో నోట్ ఓపెన్ చేసి నోట్ లో రాసుకుంట సున్నా
అది బెటర్ అండి మనకి ఏదైతే ఐడియాస్ గుర్తొస్తాయి ఆ టైం కి రాసుకుంటే మనకి తర్వాత ఏం చేయాలనే థాట్ వస్తుంది
అే దాని ద్వారా ఏం చెయలేం గాని ఆట టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది మనం మనం ఇంప్లిమెంట్ చేసే లోపల ఆ టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది అప్పుడు ఏమైతుంది అప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతాంనం అయ్యో మన దగ్గర ప్లాన్ ఉండ కదా కాకపోతే మన దగ్గర అమౌంట్ ఇగ చేయలేకపోయినాం కదా నాకు రిిక్రేట్ ఉందండి అ ఇంతకు ము ఇప్పుడు ఇప్పుడు నాకు రిగ్రేట్ ఉంది నేను టెన్త్ క్లాస్ లో చేసిన పని ఇప్పటికి నాకు రిగ్రేట్ కనిపిస్తుంది
ఏం చేశారంండి అప్పుడు మీరు
లక్ యూట్యూబస్ స్టార్ట్ చేసింటే ఈ పాటికి ఒక గేమింగ్ ఛానల్ ఓపెన్ చేసి చేసింటే కన ఒక రేంజ్ లో రీచ్ వెళ్ళిపోతాండ అప్పుడు
ట్రై చేసి ఉండొచ్చు కదండి ఇప్పుడు ఎంతో మంది ప్రియస్ అంతా అలా వచ్చింది వాళ్ళే కదండి వాళ్ళ
చాలా ఇంట్రెస్ట్ ఉండ నా గేమింగ్ అనీ అట్లా చా బాగా ఆడతాం ఇప్పుడు కూడా గేమింగ్ కాని బాగా ఆడతా అంటే ఆ అప్పుడు అప్పుడు స్ట్రీమింగ్ చేసి యూట్యూబ్ లో స్ట్రీమి చేసి అంటే ఈ పాటికి పెద్ద యూట్యూబర్ అయ్యేవాని లైక్ మీ పుంజు తెల్స్ ద పుంజు గేమర్ అంటారు
తెలియదండి నాకు
పబ్జి ఆడుతన్ టడు అతను అతను లైక్ మేము స్టార్ట్ చేసినప్పుడే అ తను యూట్యూబ్ స్టాడ్ స్తాడు అప్పుడు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఏమో ఉ ట్రై అంతే అతన్కియో ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఏమో ఉంటరంట పై ఫైవ్ హండ్రెడ్ సబ్క్రైబర్స్ ఇప్పటికి కనీసం అంటే ఒక ఈజీగా ఒక మంత్లీ ఒక టెన్ ల్యాక్స్ వరకు ఎర్న్ చేస్సంటడు, అతను
అమ్మో అంతరావండి
ప్రమోషన్స్ కానీ లేకపోతే ప్చ్ గేమింగ్ లో అని దేంట్లో ఉన్న లైక్ ఫోన్ పే స్క్రీనింగ్ అంటే ఫోన్ పే నంబర్ పెట్టేసి ఉంటాడు. బాగా ఆడే వాళ్ళకి ఇప్పుడు బాగఅన్నాడు అనుకో, కొంతమంది అమౌంట్ సెండ్ చేస్తారు ట్లా
అవునండి
హ్మ్ అప్పుడు జేసింటె ఈ పాటు ఏ మంచి పొజిషన్ లో ఉండేవాన్ని ఇంట్లో ఇప్పుడు మనకు ఒక్కటి ఉంటే కాదండి ఇంట్లో వాళ్ళు కూడా ఓకే నిన్ను చేస్తావును సాధిస్ సో నే సపోర్ట్ టుండాల
వాళ్ళు కూడా కొంచెం భయపడతారండి. ఆ ఇప్పుడు చదువుకునే ఏజ్ కదా అన్నట్టు మ్మ్ అందుకు వాళ్ళకి కూడా భయం వేస్తుంది మరి అక్కడ మరి గేమ్స్ లోనే ఉంటాడనేసి వాళ్ళు భయపడి ఆపేసింటారు, ఇంకా అంతే ఇంకెవరిని తప్పు అని చెప్పలేమండి ఇంకా
గేట్ అనేది ఉన్ ఉండె
పోనీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి అంతే కదా ఒక వైపు మీరు వర్క్ చూసుకుంటు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి
చానా కాంపిటీషన్ ఉంది ఇంతకముందు ఇన్ఫ్లుూయెన్స్ తరు గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే అసలు ఎవర్ లేరు గేమింగ్ ఇన్ఫ్లుూయెన్సర్స్ స్టార్టింగ్ లో ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎవ్వర్ లేరు ఇప్పుడు గేమింగ్ ఇన్ఫ్లయర్స్ కే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు
అవునండి
నిక్కీ గేమర్ అనీ అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయిలు కూడా ఆడతారు గేమింగ్ నిక్కి గేమర్ అని ఆమ్ మై పుంజు రుత్ లెస్ టాస్క్ ఉ చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంగా అదీ ఫ్రీ ఫైర్ ఆడు తాడు అతను తను గేమ్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయిపో పోయినారు
అంతే కదండి వన్ న్స్ మనము క్లిక్ అయ్యంత వరకేనండి కష్టం ఉం టది అది క్లిక్ అయిన తర్వా త ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ అయిపోయినట్ టేంకా ఏ దానికి భయపడాల్సిన అవ సరం ఉండదు ఇన్
ఉ అవునండి
అంతే అండి నాకైతే అలాంటి ఐడియాస్ సన్ని ఏం లేవం డి ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ ఎప్పుడు చదువు మీదే ఫోకస్ చేసిండే ఇంగలానే పోయింది ఇంక నాకు
ఓ
సరే అండి బాయ్
ఒద్దు ఒద్దు నాయండి ఆ